నమస్తే అండి అ బాగున్నారా అండి
బావున్నా
ఏం చేస్తానండి
ఏం లే ఇక మీరే గుర్తొస్తే ఫోన్ చేసిన
ఎప్పటికి అట్లా గుర్తుస్తుంది మండి
ఎప్పటిక వస్తారు మీరే బిజీ ఉంటారు కదా మీరు లేపరు ఫోన్లు లేపరు మళ్ళా చూసి మళ్ళీ చెయ్యరు
ఆ ఎందుకు చేయమండి ఎప్పటికి చేస్తూనే ఉంటం గదండీ మా పాపకు ట్వంటీ సిక్స్త్ ఇరవై ఆరు వంద ఎలు పడ్డా అండి
అచ్చేసినాయ ఇంతకు ముందు అడుగు తే ఇంకా రాలేదు ప్రాసెస్ తిన్ననీ
ఆ ప్రాసెస్ హింగే నాల్గు వందల్ ప్రాసెస్ జింగు దానికి ఇరవై ఆరు వందలు
ఇరవై ఆరు వందలు ఎట్ల ఇరవై కాల్సే కదా అంటే మాట్లాడినాయి కూడా ఎయిటీ రూపీస్ ఒకే ఒకే అంటే మంచి మంచిగా మాట్లాడి వచ్చి నై అంటే మీరు బిజీ ఉండే లేదా నెట్వర్క్ ఇది ఉండి అట్లా ఉంటే
నాయి నాకు పదమూడు కాల్స్ సైనాయండి కరె టు
ఆ
ఇంకా మిగిలినవి ఒక ఏడు కాల్స్ వేస్ట్ పోయినాయండి
నాకు మీతో స్టార్ట్ చేసిన ఒక కాల్ ఒకటి వేస్ట్ అయింది మీ కై ఇప్పటి వరకయితే కొంచెంనయి మంచిగానే ఫోర్ కాల్స్ కూడా బాగానే ఉన్నాయండి
ఇప్పుడు ఎన్నయినాయి అండి మొ తం మి యి
ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ మాట్లాడిన దాంతో సిక్స్ అయితాయండి
అయ్యో ఇంకా బాగనే ఉన్నాయి కదండి అ
బాగానే ఉండయి మరి మీరు దోస్ స్తులు టైమ్ ఇస్తలేరు మరి ఇం
మా ఫ్రెండ్ దియాల అండి నెంబరు మాట్లాడతరా శాంత ఫ్రెండ్ శాంత ఫ్రెండ్
అవునా ఇప్పుడు నా కు ఉన్న ఫ్రెండ్స్ ఎ చాలు వాళ్ళు లేపి మాట్లాడితే ఒకవేళ వాళ్ళు టైం ఇయకపోతే మీకు అడుగుతా చెప్
ఏ అట్లా ఏం లేదు దండి మీకు ఇస్తామండి మీకు టైం ఇయ్యకుంటే ఎందుకు ఉంటాం అండి మీరే రాంజాన్ బీజి లో ఉంటన్లు కదాండి నాకు పొద్దున్న సాయంత్రం అయితేనే మం చి బిజీ
నాకు నాకు మొన్న మొన్నట్లే ఇచ్చింది మేడం ఇది
ఉమ్ మరి నాకు ఇంకో సెల్లులు ఎందుకత్ తలేదండి
నేనయి ఒక టూ త్రీ డేసే అయితుంది
మరిమ్మా సారు కూడా ఇంకా అసెండ్ అయింది గాని కాల్ చేస్తాడు అత్తలే చేత్తలేడు మా సారు
ఆ ఇంకో మీకు అప్పట్లో మీ అంటే మీ ముఖం మీద మచ్చలు ఉండే కదా ఇప్పుడు కనబడు కనిపిస్తలేవు ఏం పెడుతున్నారు
పాలమగడ అండి పాలమగడ ఉ ఆ పాల మిగడా
నిజం చెప్పండి మేడం మేము కూడా పెట్టుకుంటాం అట్లా
ఏ మేము నిజమే చెప్తామండి అబద్దం చెప్పాం పాల మీగడా ఉన్న కళ్ళ మంద పెడతామండి
అంటే కల్లబంద అంటే మన అది కదా అల్లువీరా కదా ఆ అల్లువీరా పెడితే నాకు కుదరదే నా అంటే నా స్కిన్ మొత్తం బ్లాక్ అవ్వడు ఆ అల్వీరా పెడితే
మీరు టమాటా పెడతారు కదండి
ఆ టమాటా టమాటా పెడుతుండేగాని టైం దొరకక ఇప్పుడు ఏం పెడతలేను అంటే టమాటా పెట్టినా నాకు మొత్తం మొత్తం బోలేదు కదా అను కోసమే అడగుతున్నా మీ కై
ఆయన ఇప్పుడు కొంచెం స్మార్ట్ గానే అయి కదండిస్తు లాగా లేరు కదండి
అవునా ఎప్పుడు చూసిండు
అవును ఎప్పుడో మిమ్మల్ని చూస్ చూస్తనే ఉంటాం కదాండి ఫేస్బుక్ లో వాట్సాప్ లో
ఆహా అంటే ఫేస్బుక్ లో వాట్సాప్ లలా చూసింది అది ఇప్పుడు ఏంటంటే కెమెరాలలో అది స్మా అది స్మార్ట్
అప్పుడప్పుడు బండి మీద పోతాంటే కూడా కనపడదు చెత్తారు కదండి మీరు
ఆ అంటే మచ్చలు పోయినాయా ఏమైతే పెడతలే ఏమ అయితే పెడ తెలియదు మరి
అంటే ఎండకి ఎక్కువ తిరుగుతే కూడా అయితాయండి ఎక్కువ తిరుగ
ఇప్పుడు మరి నేను రోజు వన్ అవర్ ట్రావెలింగ్ ఎండలో నే కదా ఎండ ఉంటుంది
ఆ అందుకే అంటే ఎండ ఎండ ఉన్నా మీరు మొత్తం ఇట్లా పై నుండి ఎంత కప్పు
ఆ కప్పుకునయితే ఎళ్తున్నా
హమ్ గందుకనే అది సేఫ్టీగ్ ఉంటది కదా
ఆ
ఇక జీతం వచ్చిందా అండి మీకు
రాలేదు కదా బాగా టైట్ అయిత్
ఇగో మాక్ ఇవ్వాళే వడ్ ఉండదండి, మీకు ఇచ్చే అమౌంట్ రేపు కొడతం అండి.
సరే అండి, చాలా చాలా థ్యాంక్స్.
ఎందుకంటే మీగ్గూడ రంజాన్ కేదన్నా అవసరం ఉంటది, మల్లెప్ ప్పుడన్నా మాకు కావాలంటే కూడ మీరు మళ్ళీ హెల్పింగ్ చేస్తరు కదండి. అవునా ట్యాంక్స్ సరే అండి ఇంకట్ టైం ఉన్నదా అండి?
ఉండదు మాట్లాడ్ మాట్లాడాలి ఇగ ఏదొ, మీరు ఆ బండి తీసుకుంట అన్నరు ఎలక్ట్రిక్ది ఏమైంది?
ఏ తీసుకోలేదు ఎందుకంటే వాడు డబ్బులు ఇయ్యాలె, వాడు డబ్బులు ఇ ఇత్తలేడు. మళ్ళా ఎలక్ట్రికల్ బండ్లు రెండు తెచ్చుకొని పెట్టుకుంటే లక్ష రూపాయలు ఇయ్యంటే ఎక్కడ నుండి చియ్యాలె, అందుకనే వాంది వాడికి ఇవ్వ తొసిచ్చేసిన
ఉంది ఇగ ఆకలి టీ వి ఎస్ ఇది అట్లా తీసుకోండి కదా.
ఆ అట్ తీసుకోవాలండి, ఇగ పొయ్యి మ ధ్య కొన్ని కట్టేటి బాగున్నయండి, టెన్షన్ అయితాంది నాకు. ఇగ కొంచెం ఏదన్ ఉన్న ఒక ల్యాండ్ ది, ఆ చెప్పండి?
ఇ బజాజ్ చేతక్ లా సియా సి ట్వంటీ ఫైవ్ అనేది ఎల్లింది కొత్తది.
ఆ
హలో స్తుంది గదా, నైన్టీ ఫైవ్ ఓ ఆ నైన్టీ ఫైవ్ ఏమో లక్ష అనుకోండి ఇంకా, నైన్టి
అదేంటిదండి చార్జింగ్ బండా? లేకుంటే ఇట్లా చార్జింగ్ దంటే ఇంకా దానికంటే పిట్రోల్ దె బాగుంటది అనుకుంట్ టానండి.
లేదు లేదు ఛార్జింగ్ ది అది మంచిగున్నది, అదే ఒకసారి చార్జ్ చేస్తే ఫోర్ అవర్స్ లో ఛార్జ్ అయితదది ఒకసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు పోయి రావచ్. చర్మినార్ ట్రీస్
అదీ మరి ఇద్దరు
అబ్ బండి పికప్ కూడా మన ఈ బండి అంత ఉంటది, యాభై కిలోమీటర్ పర్
ఇప్పుడు ఇద్దరు పోవడానికి కంఫర్టపుల్ గున్ టదా
ఉంటది ఉంటది అది అందుకోసమే మనము ఏందంటే తక్కువ ధరకు తీసుకుంటే ఇబ్బంది అయితది ఇప్పుడు లక్షఆ
ఇప్పుడు అది కూడా మొన్న మేము తీసుకొచ్చింది కూడా తక్కువ ధర ఏం కాదు తొంభై వేలట కానీ అదేం మం మంచే లేదు నాక్ నచ్చలేదుయితే మళ్ళీ రిటర్న్ ఇచ్చేసిన అది జట్కాలు కొట్టుడు అది జట్ ఎక్కడ పడిపోతామో అనిపించింది ఉ
హ ఆ అది ఆ మన ఆ హలో మీ ఈ పెద్ద ద్ద కంపెనీలు ఉన్నాయి కదా బజాజ్ ఒట్టి బజాజ్ టి వి ఎస్ ఇవి ఉన్నాయి కదా ఈ కంపెనీలు బ్యా ట్రీ పైన వారంటీ ఇస్తాడు ఫోర్ ఇయర్స్ అట్లా వ్యారంటీ ఉంటది ఫోర్ ఇయర్స్ లో ఆ బ్యా టరీ పోయింది అనుకో కొత్త బ్యాటరీ వాళ్ళలే వితౌట్ మనం మన్నీ కట్టకు కూడా వాళ్ళే రిప్లేస్ చే మామూలుగా ఖరాబు కాదు ఫోర్ ఇయర్స్ వర్ వాళ్ళు ఇచ్చిన వారంటీ వరకు ఖరాబ్ కాదు ఒకవేళ ఐ తే వాళ్లే తే రీప్లేస్ జెత్తరు మళ్ళా దానికి మనకు ఈ పెట్రోల్ ఉండది మళ్ళా మీకు నెల నెల స సర్వీసింగ్ ఆయిల్ చేంజ్ ఇవన్నీ విజిట్లు ఉండై మామూలుగా మీకు కరెంట్ బిల్లు
అరే అవి ప్పు వెళ్ళిపోతానే అంటన్లు కదా
లేదు ప
అవి ఈ టైప్ వెళ్ళిపోతానని పేపర్లలో
ో ఎక్కడో ఒక కాడ అయితే దాన్ని ఇది చేస్తాను అట్లాంటే మొన్న పెట్రోల్ బండి కూడా అయింది
ఆ
ఆ మా అల్వి కారు మొన్న రిబ్బెన కాడ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాకు రెడ్ బెనకాడ దానికి దీనికి ఏం సంబంధం లేదు గాని
ఆ మీరు తీసుకోరా
నేనాకు ఇక అంత ఏమౌంట్ అంటే కుదరది మళ్ళా నా ఇది బండి ఉన్నది కదా నా బండి మొత్తం అసలు ఏం నడవడం లేదు యా ఇరవై ఐదు కిలోమీటర్లు కూడా నడవదు కొత్త బండి లాగానే ఉన్నది అది ఇంజన్ ఇప్పుడు నేను నమ్మినా అనుకో నాకు టోల్ వ్యధవార్త ఇదంతే
ఇప్పుడు మంచిగనే ఉన్నదా మీ బండి
నా బండి మంచిగా అయింది నా బండికేమైంది నేను అదే అమ్మి అమ్మీ అది తీసుకో నేను ఇదమ్మీ అది తీసుకుంటా అంటే మా మెకానిక్ అంటాండు ఎందుకన్నా మంచిగున్నది ఇట్లాంటి బండులు కూడా రాస్తలేవు మొత్తం బీ సిక్స్ అవి వస్తాన్నాయి వేరే పెట్రోల్ది తీసుకు అనా కొత్త అయి అది ఏమన్నా ఖరాబ్ అయితే ఆ తొందరగా ఆ మంచిగా అయితలేవు రెండు, మూడు రోజులు పోతంది ఏమంటా
మ్మ్
ఆ ఔ ను మమ్మకు ఇది నైట్స్ ఏమన్నా ఖరాబ్ అయితే ఆ పార్ట్స్ ఏదంటే అది దొరుకుతది అది తెప్పించుకుని వేసుకుంటే అయిపోతది అని అంటురు
మ్మ్ హ్మ్ ఆ
ఎలా ఏంటంటే అదేంది నాకు చూసినా కదా బజాజ్ చేయండి లక్ష రూపాయలది అది మంచిగా ఉన్నాయి రోజు అందుకు ఒక మూడు యూనిట్ కాకపోతే ఫుల్ చార్జి చేస్తే కరెంట్
మ్మ్
ఆ ఆ రన్ మూడు వచ్చి బిల్ అత్తలేదా దానికంటే ఇది తక్కువనే అయితది
వస్తాంది వస్తాంది అదే చెయాలి ఏదో ఒక
ర్ నీకు హండ్రెడ్ రూపీస్ లీటర్ ఎక్కడ ఇది పదహారు రూపాలకు లీటర్ లెక్క పడతది మనకి జస్ట్ ఫిక్స్టీన్ రూపీస్కి
ఎన్ని సార్లు కొంచెం ల్యాండ్ అమ్మడానికి ప్రిపేర్ అయినాం ఒకవేళ అది అమ్ముతే ఇగ ఆ కొన్ని కట్టేకి అన్ని కట్టేసి
న అమ్ముతారు త తగ ముందు
ఆ ఆ
ఇంతకు ముందు ఒక ల్యాండ్ దగ్గరకి వచ్చేసిండే గద మళ్ళీ ఎనో నేచర్
అదే అదే ఆ లేదు లేదు అది ఇయ్యలేదు అది ఇయ్యాలేదు మాది
ఆ ఏమో ఇ ఏమో ఇంట్రెస్ట్ ఆ వేరేది ఇచ్చిండు అన్నావు
ఆ వేరేది ఇచ్చినదే మన దగ్గర భ తీసుకున్నాం కదా
ఆ ఏమో ఇంట్రెస్ట్ అన్నారు ఏమో అన్నారు ఏ మో అన్నారు
అన్నాడు అన్నాడు కాని ఇగ మళ్ళా దాని బదులు వేరే తీసుకున్నాం
వేరే ల్యాండ్ తీసుకున్నారా ఒక్క నిమిషం అయిందా
అయింది మా మళ్ళ మంచిగా అన్ని క్లియర్ గా చెప్త నెక్స్ట్ నెక్స్ట్ సారి మళ్ళ వైట్ అయి తదేమో
చాలా చాలా థ్యాంక్ యూ నేను కట్ చేస్తా ఆగండి నేను చేస్తా ఆగండి
నేనే ఏం చెయ్యనండి ఓకేనా